హలో
హాయ్ అండి ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగుంది
ఆ అయందా వంట
అయిందండి ఏం చేస్తున్నారు
మేవు ఏం చేయాల వట్టిగానే ఉన్నా
తిన్నారా అండి
ఆ తినాలి ఇంకా మీరు తిన్నారా
ఆహా లేదండి తినలేదు ఇంకా
ఆ మరి ఏం చేసింది కర్రీ
ఇవల్ల మేము మామిడికాయ అప్పు చేసినామం
అవునా హ మీరు మరి ఏమేమి తింటారు వెజ్ నాన్ వెజ్ తింటారా
లేదండి నాన్ వెజ్ తిన ఎక్కువ వెజ్ తింట
విజ్ తింటారా ముస్లిం బాగా తింటారు కదా నన్ వెెజ్
నేను తిన నాకు ఉన్న నాన్ వెజ్
ఆహా హ ఆ తింటా నేను స ఆ తింటా వెజ్ నాన్ వెజ్ అన్ని నాన్ వెజ్లో మ మటన్ అంటే ఇష్టం
అ
ఫిష్ అంత తిన ఒక్కొక్కసారి తింటా ఒక్కొక్కసారి తినన్ ఫిష్
ఆహ
ఆ ఇక మటన్ చికెన్ అంటే తింటా ఇంకా చెప్పాలి
ఏం చేశారంండి ఇయాల తోడంతా
ఈరోజు
ఏం చేశారు మార్నింగ్ నుంచి అని హలో
మార్నింగ్ టమాట ఎగ్ చేసినాం ఇప్పుడు పప్పు ఉమ్
పప్పుూ తిండార
ఆ మీరు ఏం చేస్తారు హౌస్ వైఫా ఏమైన వర్క్ చేస్
లేదండి ఇంట్ లోనే ఉంట కాక్ లేదండి చేయ ఇంట్లో మీకు పండుగల అంటే ఇష్టమేన
ఆ ఇష్టమే
అంటె మీకు ఏ పండుగ లంటే ఇష్టం
అ మా దాంట్లో అంటే ఆ ఇక రంజాన్ పెద్ద పండుగ
అవున
మ్ ఇక రంజాన్లో ఫాస్టింగ్ ఉంటాం రంజాన్ అంటే థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటుంది ఉమ్ లాస్ట్ కి ఈద్ ఈదు జరుపు ఉంటామ్
హవున
అందర్ చుట్టాలొస్తారు మా ఇంటికి మే మేము కూడా పోతాం ఐటమ్స్ అంటే సేమియా చేస్తాం బిర్యానీ చేస్కుంటాం మీరు ఏం చేస్తారు అసల ఈద్ కి
మేము కూడ సేమంతె రసిమయా బిర్యానీ ఇంకేదైన స్పెషల్ గెస్ట్ వస్తున్నారంటే
ఆ ఉహ్
ఉమ్ మీకు షాపింగ్ అంటే ఇష్టమేనా
ఆ చేస్తాం ఇప్పుడో ఫంక్షన్స్ కి ఏమైన పెళ్లి ఉంటే ఇగ షాపింగ్ చేస్తాం
ఆ ఎక్కువ ఇష్టపడిద్ది కదా లేదా ఏద నా న ఆ చేసామండి
ఆ ఈ మ ఏమ్ తీసుకున్నారు
త నేను కశ్మీరీ బ్యాంగిల్స్ తీసుకున్నా ఇగారారా మోడల్ డ్రెస్ తీసుకున్నా
అవునా
నార్మల్ పంజాబీ సూట్ తీసుకున్న
ఉహూ మీరు మ్యారేడ్ేయా
అవునండి
ఆ ఇంకా చెప్పాలి
పల పల్లెటూరు ఇష్టమా పట్టణం ఇష్టమా
ఆ పల్లెటూరే ఇష్టం పల్లెటూర్ లో కొంచెం పీస్ఫుల్ ఉంటాది ఇగ సిటీలో అంతా మంచిగా ఉండదు ట్రాఫిక్కే బాగా ఉంటాది నీగు ఏమీ ఇష్టం
నాకు పల్లెటూరు ఎ ఇష్టం
హ
ఇంకా బాయ లు ఎండలు బాగున్నాయి కదా
ఆ బాగున్నాయి మీ సైడ్ కూడా బాగున్నాయా
అవునండి బాగా మా సదన్ టై ఉండ భాగంది సా నైట్ మాత్రం చల్లగాయి ాండి పొద్దు పొద్దున చల్లగాలియా స్టార్ట్
వస్తాంది ఆ అట్లానే ఉంది వర్షం వచ్చిందా అటు
లేదండి మొన్న కొంచెం మబ్బు మబ్బు ఉండే చల్ల గాలి అ చి ఇగ వర్షం అత్తది అనుకున్నాం కానీ రాలే
రాలే ఉ ఉమ్
తు
ఆ అట్లానే ఉంది సేమ్
ఉమ్
చాయ్ తాగుతారా మీరు
ఆ తగ్గం మండి చాయ్
పాలు
పాలు కూడా తగ్గారా
ఆహా తగా పాలు తాగ చాయ్ తాగ వట్టి నీళ్ళు తగ్గుతా
గాంతేనా ఆ ఏ కలర్ అంటే ఇష్టం మీకు
గ్రీన్ అంటే ఇష్టమండి
గ్రీన్ హ మొత్తం గ్రీనరీ ఉండనీ అని
గ్రీన్ ఏ బాగుంట తీసుకొని గ్రీన్ కొనీచ్చ అట్లా అని ఇగ అని డ్రెస్సులు అయినాయి కాబట్టి అన్నిీ గ్రీన్ డ్రెస్సులేయిగా నాకు అందుకే ఇగ గ్రీన్ ఎక్కువ అంటే
ఆ ఉహు వెజ్ లో బాగా ఏమ్ ఇష్టం మీకు
హలో
హలో
మీకు ఏ కలర్ ఇష్టం
పింక్ అంటే ఇష్టం
పింక్ అంటే ఇష్టమా
ఉమ్ వెజ్ లో బాగా ఏం తింటారు మీరు
నేనుండి
చేసుకుంటారా సూప్
ఎట్లా ఎట్లా చేసినా తింటకాని ఎక్కువ ఫ్రై అంటే ఇష్టం ఎక్కువ ఫ్రై
ఫ్రై అంటే ఆ ఫ్రై మంచి గుంటది
అవును
ఉమ్
వెదర్ జూడండి పొద్దునంతా మస్త్ ఫుల్ వేడిగా ఉండే ఇప్పుడు చల్ల గాలి వస్తాంది
తండిప్పుడు ఉమ్ సమ్మర్ లో ఏటైనా పోతారా టూర్ కి
ఇంకా ఆలోచించలేదండి
ఆ హుహూ
మీరేళ్ళరా యెటైనా
ఆ ఇగ మేము పోతే ఇగ ఎటు పోము గానీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతాం ఆ ఆ ఉమ్
ఇంగా ఇంకా మీకు సినిమాలంటే ఇష్టమా అండి చూస్తారా మూవీస్
ఆ చూస్తా ఇగ ఇష్టం అంటే అంత ఇష్టం కాదు ఒక్కొక్క ఒకొకప్పుడు చూస్తా
లాస్ట్ మీరు చూసిన సినిమా పేరేంటిది
లాస్ట్ చూసిన అంటే ఇగ అంత గుర్తు లేదు ఇగ
ఎక్కువ సినిమా హిందీలో ఏం చూసారా హిందీలో ఏం చూ
హిందీలోనే సీరియల్స్ బాగా చూస్తా ఆ పాకిస్తానీ డ్రామా చూస్తా ఆ మీరు
పాకిస్తానీ డ్రామా చైనీస్ డ్రామా సి డ్రామా అది చూస్తా ఎక్కువ
ఉమ్ ఉమ్ అది గూడా
కొరియన్ డ్రామాసే
ఆహా టైం పాస్
ఉమ్ హాయిగ ఇగ అది లాంగ్వేజ్ అర్థం గాదు గానీ కింద సబ్ టిల్స్ బడ్
ఆ అది పడ్డాయి గదా జూసి అర్ధం చేసుకోవాలి
అంతే ఇగ ఇగ ఇగ ఏమి అర్థం గాక పోతే రూల్స్ జూస్త
రీల్స్ చూస్తరు
ఆ ఎక్కువ సేపు మొబైల్ చూడం గూడా ఆ
ఆ ఆ మంచిది కాదు సరే అండి మరి బాయ్